హలో హాయ్ అండి హలో
హలో
హాయ్ అండి
హా ఎ
ఏంేసిన
ఏం లేదండి ఖాళీ బాల్కనీ లో బయట కూర్చొనిన్నాం మీరేం చేస్తున్నారు
ఆ నేను టెరెస్ మీద ఉన్నా అండి కలిన్
తిన్నారా డిన్నర్ వసారాండి
లేదు అండి డిన్నర్ అయితే చేయలేదు ఆఫ్టర్నూన్ లంచ్ చేసా మీరు డిన్నర్ ఏమైనా చేసారా
లేదండి ఇంకా ఓన్లీ లంచ్ చేశాను అస్తు నను
ఏం పెట్టరండి లంచ్
మాది క్యాబేజ్
ఒకే క్యాబేజ్ ఇష్టమ నాత్రండం కబేజ్
అయ్యో సమ్మర్ కదండి తినాలి కదా
వేరే కర్రీస్ తెచ్చినారు మా డే స్కాలర్స్ ఉన్నారు అది తిన్నాను ఇంకా పెరుగు పెరుగు అన్నం తిన్నా క్యాబేజీ మాత్రం ముట్టాలి దాన్ని డైరెక్ట్ తెచ్చి ళ మడి
ఓకే ఏం టాపిక్ మాట్లాడుకుందాం
మీ ఇష్టమ అండి మీ ఏదంటే అది ఓకే నాకు
ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ ఒకఓకే కదా మాట్లాడి నక అయితే
ఆ ఓకే అండి మాట్లాడుతున్నాం సమ్మర్ గురించి
నాకైతే అసలు నచ్చదండి సమ్మర్ మరి మీకు
సేమ్ అండి అసలే నచ్చది ఈ స్వెట్ కి చిరాకేస్త
ఆ అవునండి
ఎంత కూలర్ పెట్టుకోండి ఫ్యాన్ పెట్టుకోండి సెట్ వస్తానే ఉంటది ఇంకా నార్మల్ డేస్ కంటే సమ్మర్ లోనే ఎక్కువ కరెంట్ తీసేస్తాడు మెయిన్ ప్రాబ్లమ్ అది ఒకటి
అవునండి
నార్మల్గా నా ఫలా ఉంటీ ఓకే పాపం రేకులు ఇల్లు ఉంటే మాత్రం ఇంకా వాళ్ళకి కష్టం
ఆ ఈ హీట్ కి కింద హీట్ పైన హీట్ ఇంకా తడిసి ముద్దయితది
మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ రేకులే వాళ్ళది బోరంగా వేడ అవుతుది బాబ కు
ఇంకా ఉండనికి కూడా ఇంకా నైట్ అయితే చాలా చుక్కలు లో ఒపిస్తాయండి
ఆ అవునండి అద నార్మల్గా నార్మల్ అయితే ఎట్లాన ఉండొచ్చు ఇవీ రేకులు ఇంట్లో బాగాస్తా మ
చాలా చాలా కష్టం ష్టమండి అవును
అ ఈ సీజన్ అందరికి కష్టాలు ఇస్తారు కాబట్టి ఐ డోంట్ లైక్
మ మర్హేం ఇష్టం
వింటర్ అండి వింటర్ ఫేవరెట్ సీజన్ మాకు
వింటరే అని
బాగుంటది కదండి దాని వల్ల ఏ ఇట్లా ఏం లాసెస్ ఉన్నాది ఎవరికి బాగుంటది వెదర్ కూడా చాలా బాగుంటది మార్నింగ్ మొత్తం మబ్బుంటది
ఇప్పుడు అదే సమ్మర్ లో అయితే మనం కనీసం బయట తిరగలేమండి ఎందుకంటే ఈ ఎండకి డిహైడ్రేట్ అయిపోతాం ట్యాన్ అయిపోతాం కనీసం ఓపిక ఉండదు
చాలా మంది ముస్లింలు కూడా ఇప్పుడే చనిపోతారండి వేడికి ఎండ దెబ్బ తాకడం ఆ చాలా
ఈ వడ దెబ్బ కే చాలా మంది చనిపోతున్నారండి అవును
ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఎండు ఉందంట విష్ణోగ్రత కూడా బాగా
ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇంకా హీట్ అయిపోతుందండి భూమి వేడి సూర్యుడు వేడి
ఆ అదే అండి
ఇంకా ఫ్యూచర్లో కూడా అసలు ఉండ నీకు అవుతుందో కాదో కూడా తెలీయదుండి భూమి మీద
అవునండి ఆల్మోస్ట్ పక్షులు ఏమి కనిపి హలో ఈ ట్రాన్స్పోర్టు వెదర్ చేంజింగ్ ఎండల వల్ల ఇప్పుడు మొత్తమే కనిపించదు ఇగా
ఈ క్లైమేట్ కూడా సీజన్ బట్టి ఏమి ఉండట్లే అండి ఒక్కొక్కసారి ఇప్పుడు రైైనీ సీజన్ లో ఎండ కొట్టడం ఫుల్ గా ఎండాకాలంలో ఫ్లడ్స్ రావడం రైంచాలా అవునవును క్లైమేట్ ఎలా ఉంటందో తెలువదీ దీని వల్ల రైతు ల చాలా నష్టమే అని చెప్పుకోవచ్చు
అవునండి
ఇంకా చెప్పాలంటే నాకు కూడా వింటర్ అంటేనే ఇష్టం అండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటది మనం ఈ ఎంత చలిలో అయిన తిగవచ్చుగా ఎండలో తిరగలేమండి వర్ష కాలం అయితే మొత్తం బురుదా బురుద ఉంటది ఆరం కంటిన్యూస్ గా రెన్ లో వర్షంలో మనం ఎటు పోనీగా ఉండదు
పంట పంటలు లాస్ కొంచెం వాన లిమిట్ లో పడితే ఏం కాదు బాగానే ఉంటంది హెవీగా పడ్డానుకో మళ్ళా పంటలు లాసే కొంతమంది ఇట్లా చెట్లు కూడా ఉట్టిగానే పడిపోతాయి గాలిబ్
అవు అవునండి పిడుగులు ఆ చెట్ ట్లు ఇప్పుడు రోడ్ సైడ్ చెట్లు పెంచుతారు అవి పెద్ద పెద్ద అయి పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి
ఆ అవునండి వాటి వల్ల పిడుగులు కూడా ఇట్లా నార్మల్ గా జంతువుల మీద ఆవుల మీద ఎక్కువ వడుతాయింటాయి కదా హుమ్ సీజన్ స వింటర్ ఇవన్నీ ఏం చేయదు అవునండి బాగుంట
టాన్ గూడ ఇష్టం కదా
అవునండి నైట్ లేట్ అవుతది మార్నింగ్ తొందర అయిపోతది
ఉమ్ ప్రశాంతంగా పడుకోవచ్చు అంటార
అంతే కదండి
ఇప్పుడు ఇంత ఇంత ఎండలు కొడుతున్నాయా గా అండి ఏమన్నా జాగ్రత్తలు అట్లాంటి ప్రికాషన్స్ ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా ఉన్నాయా అండి
సమ్మర్ కాబట్టి ఎక్కువ ఆఫ్టర్నూన్ ఏం వర్కులు ఉన్నా కూడా ఈవినింగ్ పెట్టుకోవాలి బెటర్ అంటే బయటికి వెళ్ళే వర్కులు ఉంటే ఆఫ్ ఆఫ్టర్నూన్ అంతా ఇంట్లో వండేసి ఈవినింగ్ పోయి చల్లాగా ఉన్నప్పుడు చేసుకొని వస్తే బెటర్ ఎవరైనా పర్లేదు వాటర్ ఎక్కువ తాగాలే వాటర్ ఎక్కువ తాగితేనే బెటర్ అండి బాడీ డిహైడ్రేట్ కాతుండే ఇకు ఫ్రూట్స్ జ్యూస్ లు తాగడం వల్ల మంచిది ఎండ దెబ్బలు తాకవ్ బయటికి పోతే మల్ల ఎండ దెబ్బలు తాకుతాయి
జ్యూస్ వల్ల చాలా ఈజీగా డైజెస్టివ్ అవుతది అవును
ఇకా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా కాటన్ క్లాత్ లు వేసుకోవాలి బెటర్ అంబ్రెల్లా క్యారీ చేయాలి
అవునవునండి అవున్
ఏంది ఇగ బాగా ఏజ్ ఏజ్ వాళ్ళ అయితే ఎక్కువేళ వెళ్ళినప్పుడు అంబ్రెల్లా క్యారీ చేస్తే బెటర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ హెడ్ ఎక్ ఉన్న వాళ్ళు కూడా సైట్ హెడేక్ వాళ్ళు కూడా అంబ్రెల్లా క్యారీ చేయడం బెటర్ అండి
ఓకే అ దానివల్ల ఎండ అనేది నేరుగా తగలదు ఓకే అవునండి ఇంకా మీరు ఇలా ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా తింటారా అండి సమ్మర్ లో
సమ్మర్ లో ఫ్రూట్స్ మ్యాంగో జీరా వాట్
అర్ధం కాలేదండి
సమ్మర్ లో అంటే ఇవే ఉంటాయి కదండి సీజనల్ ఫ్రూట్స్ మ్యాం
ఆ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవునవును
ఇవి తింటామండి తింటాను ఇయాలే
ఈ వాటర్ మిలన్ కీరా అట్లాంటిది తింటారా
ఆ తింటామండి
చాలా మంచిది కదండి హెల్త్ కి సమ్మర్ లో
అవునండి చల్లగా ఉంటాయి లోపల బాడీలో వాటర్ ఎక్కువ వాటర్ వాటర్ జ్యూసీ ఉంటది కదా కదండి వాటర్ మిలన్ ఇంకా ముందే లిక్విడు చాలా మంచిది బాడీకి
ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు కదండి ఇవన్నీ మీ ఇంట్ల వాళ్ళకి కూడా మీరు ఏమనన్నా చెప్తారా అండి ఇలా ఉండాలి సమ్మర్లో ఇలా వడ దెబ్బలు తగులుతాయి ఎండకి తిరగకూడదు అట్లాంటివి ఏమైనా చెప్తారా మీరు
లేదండి వాళ్ళే నాకు చెప్పుతారు ఎక్కువ
హ హ వాళ్ళే మీకు చెప్తారా
ఆ వాళ్ళే నాకు చెప్పడం ద్వారా నేను విని విని అలవాటు చేసుకు
ఓకే ఓకే అంటే వాళ్ళే పర్టిక్యులర్ ఐడియా అనేది ఉన్నదన్నమాట
ఊ ఎ ఎట్లా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి మనకు చెప్తారు కదా
ఇప్పుడు డైలీ ఓ హ్యూమన్ ఒక ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలని చెప్తుంటారు అలా మీరేమైనా తాగు రండి ఫోర్ లీటర్స్
లేదండి నేను అన్నం తిన్నప్పుడు మాత్రమే ఎక్కువ తాగుతున్నా ఓ వాటర్ తాగే అలవాటు లేదు ఈ సమ్మర్ లో అయితే అలవాటు చేసుకోవాలండి అంటే ఒక టూల్ సబ్జా సీడ్స్ ఒక టూ డేస్ తాగిన తర్వాత మళ్ళీ మర్చిపోయిన
ఎందుకండి అల
గుర్తులే గుర్తుంటలేదండి వాటర్ ఉంటున్నాయి కానీ సీడ్స్ వేయడం మర్చిపోతాన అవి అట్లనే ఉన్నాయి నేను తెచ్చి
అయ్యో పోనీ మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తు చేయమన్నా చేస్తారు కదండి
ఉ చేస్తారండి మమ్మే చేస్తది ప్రతి ఒక్కటి మమ్మీ డాడీ యే చేస్తరు పొద్దున ఫస్ట్ వాళ్ళే కాల్ చేసి లేపుతారు నేను లేవను గూడా లేవ కాలేజ్ ఉంది లేస్తా రెడి అని ఫోన్ చే మమ్మీ అన్ని చెప్పుతాదండీ డాడీ కంటే బన్
ఆ అవునా అండి ఎందుకు ఎక్కువసేపు నిద్రపోతారా అండి
హాలిడే ఉంటే నిద్ర ఎక్కువ అండి ఇక కాలేజ్ ఉంటే మాత్రం వెళ్ళాలి తప్పనిసరిగా పో
అంటే యావరేజ్ గా ఒక హ్యూమన్ సిక్స్ సెవెన్ హవర్స్ పడుకుంటే సరిపోతదంట మీరు ఎక్కువసేపు పడుకుం కుంటార అంతే సేపు బడకుంట్రా
ంట నా మార్నింగ్ లేసే టైం లెవెన్ ఆర్ ట్వెల్వ్ అండి
వామ్మో
హాస్టల్లో అయితే హాలిడే అంటే సేమ్ టెన్ లేవన్ ఇక కాలేజ్ అంటే సెవెన్ థర్టీ ఎయిట్ కి వె లేస్తా అండి ఏదైనా మార్నింగ్ వర్క్ ఉంటేనే లేస్తా లేకుంటే లేవ్వను అది కూడా ఎవరైనా లేపితే నాకు మేలుక రాదు తొందరగా
ఓకే అవునండి
అవునండి నిద్ర ఫ్యాన్ మనం ఫస్ట్ ప్రియారిటీ
ఊ అర్థమయ్యిందండి ఇంక నిద్ర నిద్ర ద్రహ అప్పుడే చెప్పినారు గదా మీ మమ్మీ లేపితేనే లేస్ తాని
ఆ అదే అండి
సమ్మర్ లో కూడా అంత బా నిద్ర పడుతుందా అండి ఈటికి
లేదండి ఉమ్ మాది హాస్టల్ ఫుల్ వేడవుతుంది నిన్న నైటే నాకు ఫుల్ వేడై నిద్రనే బట్టలే వన్ అయ్యింది నేను పడుకునేసరి
సో అందుకే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి కొంచెం బాడీ కూడా రిలాక్స్ ఐతుది అన్నమాట ఆ మీరు రూమ్ హేడి వేడికి మీ బాడీ లో హీట్ కి క్కసారి
మా రూమ్ కూడా బా అంటే ఓన్లీ మా ఫైవ్ మెంబర్స్ కే రూమ్ గాని ఎవ్వరు రారు మేమే ఉంటాం మా ఫ్రెండ్స్ మేము. ఆ సరిగ్గా వెంటిలేషన్ లేదు ఒకటే డోర్ ఒకటే విండో విండో ఓపెన్ చేస్తే దోమలు అవునండి
కుదిరితే వాటర్ ఎక్కువ తాగండి, ఇంకా ఏమైనా జ్యూస్ లిక్విడ్స్ అట్లాంటివి ఏమైనా తీసుకోండి, లేకపోతే ఆ వాటర్ బాటిల్ గ్లూకోజ్ పౌడర్ అని ఉంటదండి ఓఆర్ఎస్ఎల్ కాకుండా గ్లూకోజ్ పౌడర్ ప్యాకెట్,
ఆ అవును గ్రీన్ క వైట్ కలర్ పౌడర్కటి ఆరెంజ్ ఫ్లేవర్
అవును ఆవునండి అవును మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అనుకుంటా సో ఇన్స్ టాంట్ ఎనర్జీ వస్తది అది చాలా మంచిద అండి ఆ ఓఆర్ఎస్ఎల్ తాగకూడదండి.
అవునండి బ్యాన్ చేశారు
అవునులే వేరే
మ్మ్ ఆ ఓకే అండి